హలొ హలో
చెప్పండ్
ఇప్పుడు జాబ్ మన్ హాయండి ఇప్పుడు జాబ్ మరి ఎలా ఉందో మీ మాటల్
హనెస్ట్ గా చెప్పాలంటే కొంచెం ఆ టఫ్ప్పుగానే ఉంది ఎస్పెషల్లీ ఫ్రెషెస్ కి కష్టంగా ఉంది
మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనుకుంటున్నారా.
ఆహ్ అవును నాకు కూడా అదే. అదే విన్నాను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటై
చ్ చేసే మ్యా మెయిన్గా కావాలంకు కావాలా
అవ్ను మోస్ట్లీ కంపెనీస్ ప్రాక్టికల్ స్కిల్స్ చూస్తాయి. లైక్ కోడింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రాబ్లమ్సోల్వింగ్ అలా.
ఇప్పుడూ ఓన్లీ డిగ్రీ సరిపోద్దా.
లేదు డిగ్రీ ఒకటే సరిపోదు సర్టిఫికేషన్స్ ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్. చాలా ఇంపార్టెంట్.
ఫ్రెస్స్ అలా ప్రిపేర్ అయితే. బాగుంటది అది.
అంటే ఫస్ట్ బేసికూ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి.
ఆహ్.
తర్వాత ఒక డొమైన్ చూస్జ్చేసుకొని ఆహ్ డొమైన్ మీద అంటే డెప్త్గా నేర్చుకో. కోవాలి.
ఆహ్ గు డొమైన్ అంటే లైట్ సోఫ్ట్వేర్. టూర్ టేసిన్ అంటార.
అవును ఎగ్జాక్ట్లీ సింపుల్ ఆహ్ ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్ లో ప్రింట్అండ్ బ్యాక్. కన్డిఐఐఎంఎల్ అలా ఆప్షన్స్ ఉంటాయి.
టెసేన్ సింప్లీ లుక్కుడ్ అరౌండ్ ఇస్తార.
టెస్టింగ్కి కూడా డిమైండ్ ఉంది వాట్ ఆటోమేషన్ స్కిల్స్. ఉంటే ఇంకా బెటర్.
ఆహ్. మాన్ మాన్యువల్లీ టెస్ట్న్ ఇప్పుడు ఉందంటున్నారా.
మాన్యువల్ టెస్టింగ్ మాత్రం చానల్ కాదు అంటే ఎంట్రీకి ఒక. ఆహ్ ఎంట్రికి ఓకే. బట్ లాంగ్టర్మ్ గ్రోత్ కోసం ఆటోమేషన్. కంపల్సరి ఆల్మోస్ట్.
శాల్ ఇప్పుడు శాలరీ ఎంతుంటే బాగుండేద.
అంటే ప్రెసెస్కి యావరేజ్గా స్టార్ట్ లో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ స్ పెరిగితే ఫాస్ట్ గా ఇంక్రీజవ్వచ్చు.
ఉబూ చా నువ్వుచేప్తున్నాయి తల్లి అవుతున్నాయని నువ్వు దాని మీద మీరు మీరు ఇంప్రెషన్.
అవ్ను కొన్ని కంపెనీస్ లే అఫ్స్ చేసి చేస్తున్నాయి. బట్ అదే టైం లో కూడా కొన్ని కంపెనీస్ హైర్ కూడా చేస్తున్నాయి కదా.
హూ హీ. ఇప్పుడీ సిచ్యుయేషన్ మిస్కాఉంటే బాగుండేదా.
ఆహ్ కరెక్ట్ గా టోటల్గా బ్యాడని. బ్యాడ్ అని అనకూడదు బట్ ఈజీ కూడా కాదు.
ఇప్పుడు నెట్వర్క్ నెట్వర్క్ అంటే అంత ఇంపార్టెంటా.
ఆహ్ చాలా ఇంపార్టెంట్ రిఫరల్ వల్ల ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
మీరుని
డైలీ చూస్తుంటాను జాబ్స్ కనెక్షన్స్ అప్డేట్స్ ఆహ్. అ అన్ని కూడా ఉంటాయి.
రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేస్తారు మీరు.
ఉహ్ ఫుల్గా క్లియర్గా అండర్ స్కిల్స్ హైలైట్ చేసి ఓ ఓ ఉండాలి వీక్ ఇన్ఫర్మేషన్ అలా పెట్టకూడదు
ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపేర్ ఎలా వచేసింది.
బేసిక్ రివ్యూస్ ఆహ్ బేసిక్ రివ్యూస్ చేసి మోక్ ఇంటర్వ్యూ. ప్రాక్టీస్ చేయాలి అంతకంటే ముందు మనకి కొంచెం స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్
తీర్మాసిషన్ స్కిల్ అంటే చాలా ఇంపార్టెంటా
డెఫినెట్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్సప్లయిన్ చేయడానికి చేయడం కోసం మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే చేయలేకపోతాం కదా
ఫ్యూచర్ ఫ్యూచర్ లో జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందా అవ్వదా
ఆ టెక్నాలజీ ఆల్వేస్ గ్రో అవుతుంది సో ఆపర్చునిటీస్ ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఎక్కువనే ఉంటాయంటాకద
ఇప్పుడు ఏఐ ఇంపాక్ట్ జాబ్ మీదట ఎలా ఉంది
ఏఐ కొన్ని జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది కానీ న్యూ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తు తుంది
ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా స్టేపౌట్ అవ్వాలి
ఏఐ కంటిన్యూస్ లెర్నింగ్ ఇంపార్టెంట్ న్యూ టూల్స్ టెక్నాలజీ నేర్చుకోవాలి
మీరు గవర్నమెంట్ జాబ్స్ వర్సెస్ ప్రైవేట్ జాబ్స్ లా ఏవి కంపేర్ చేస్త బాగుంటది
టె గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేబుల్ గా ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ ఫాస్ట్ గా గ్రోత్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ ఇంట్రెస్ట్
ఇప్పుడు స్టార్టప్ జాబ్స్ తీసుకోలా తీస్తోకోమంటారా
తీసుకోవడం మంచిదె రిస్క్ ఉంటుంది కానీ లెర్నింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది
మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఐటీ లో ఎదో చేస్తున్నారు
కంపెనీ మీద డిపెండ్ అవుతుంది కొన్ని ప్లేసెస్ లో ప్రెషర్ పోవ
ఉప్పుడు రిమోట్ జాబ్స్ అంటే ఏమిటి తోడా
అంటే చాలా మంది ఆ రిపోర్ట్ చేస్తాం చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని
ఫైనల్ గా ఒక మాట జాబ్ మాటే తొ సక్సస్ వాళ్ళమ్ అంత ఇంత ఏమైనా చేయవచ్చా
స్ స్కిల్స్ డెవలప్ చేయాలి పేషన్స్ ఉండాలి కంటిన్యూస్ గా ట్రై చేయాలి అప్పుడే మనం చాలా బాగా సక్సెస్ అవ్వగలుగుతాం
హ్మ్మ్ బాగా చెప్పారండి నైస్ ఇంకా తాచిగా ఓఫ్ఫ్లిన్స్ ఎక్కువగా ఉంటే బాగుండేది
యూత్ ఎఫర్ట్ పె పెడితే డెఫినేట్లీ సక్సస్ వస్తుంది
మీరు పబ్ ఇన్సలీవెన్స్స్ చేత్తున్నారా
అవును ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చేస్తున్నాము
ఉమ్
అంటే ఈ మాములుగా కాలేజీల్లలో అలా ప్రాక్టీస్ చేపిస్తారు కదా
అవునండి
అలా ఇంట్రాక్ట్ అయితున్నాం అంటే మీరేమైన్నా హ్యాకతన్లో అట పార్టిసిపేట్ చేయరా
హ్యాకతన్లో పాటి చెయ్ చేయలేదండి ఇప్పుడి వరకు
అహ్ నేను కొన్ని హ్యకతన్లో పార్టిసిపేట్ చేసాను
అని
ఉమ్ అప్పుడు వాళ్ళు ఎక్కువ చూసేది మన టైమ్ లైన్స్ అంటె వీళ్ళో కాన్ఫిడెంట్ ఎంతుంది ఎలా పర్ఫార్మ్ చేస్తున్నడు ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నడు అలా కలిస్తారు ఎక్కువ
అవునండి
అవును అందుకోసం మనం వాళ్ళ ముందు కాన్ మనకు ఒకవెల ఆన్సర్ తెలికపోతే మన ఎమ్మటే మాక్ తెలిద్ అని చెప్పకొడదు
ఆ
ఎట్ ద ఎండ్ మేము చెప్తమని చెప్పాలి
అవును
డైరెక్ట్ గా మాకు తెలీదు అలా చెప్తే ఇగా అహ్ ఇంటర్వ్యూ వరకు గానీ వాళ్ళకి ఇంప్రెషన్ పోద్ది మనమిద
ఉమ్
ఆహ్ ఇంప్రెషన్ అనేది చనా ఇంపార్టెంట్
అహ్ ఉప్పుడు ఉప్పుడు మీ మీ చేతిలో రెండు జాబ్స్ ఉంటే స్టార్టప్సు స్టార్ట్ప్ జాబ్స్ సర్విస్ బెస్డ్ కంపెనీ జాబ్ ఉందండి ఎ జాబ్ కి పోతారు
ఉమ్
ఏ జాబ్ ప్రిఫర్ చేస్తారు
నేనుక్కువ ప్రొడక్ట్ బేస్ కంపెనీకి ప్రిఫర్ ఇస్తాను అంటే ప్రొడక్ట్ బేస్ కంపెనీ అయితే మంచి కంపెనీలు ఉంటయ్ ఎక్కువ సాలరీస్ ఎక్కువ ఉంటయి అలానే వర్క్ గూడా హార్డ్ ఉండది ఎక్కువ నేర్చుకోవచ్చు అని నా అభిప్రాయం మీరు మరి
నేను అంతే సవ్వి స్టార్టప్స్ నే అంత్
ఎందుకండి అలా
అంటే డైరెక్ట్ మేనేజర్ లొ ఇ ఇంచార్జ్ అవ్వచ్చు పెర్ఫామెన్స్ ఉంటది
అంటే మీరు మేనేజర్ తో ఇంటరాక్ట్ అయి ఏం నేర్చుకుంటారు మరి ఏమడుగుతారు మెనేజర్ తొ డైరక్ట్
డైరెక్టా అండి ఇపుడు ప్రాబ్లం పబు ప్రాబ్లం ఇచ్చిదం తోని ప్రాబ్లం
ఆహ్
సాల్వైనా
అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలు
ఎమైన డౌట్స్ ఉంటే బస్ ఎర్రర్స్ ఉంటే మాట్టాడి సాల్వ్ చేయొచ్చు
అంటే ఇప్పుడు ఎంఎన్ సి కంపెనీస్ ల్లలో అలా డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండద ఉన్నదంటారా మీరు
అవునండి
ఎందుకుండదు డెఫినెట్గా ఉంటది కాకపోతే అక్కడ మన డైరెక్ట్ మేనేజర్ తో మాట్లాడడం కాకపోతే మన టీం లీడ్తో మాట్లాడుతం కదా
టీమ్మేట్ ఇప్పుడు స్టార్టప్స్ంద డైరెక్ట్ మేనేజర్ మాట్లాడోచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది ఆన్ టైం లో
ఆ
మీరు సర్వీస్ వస్తాం పడట్ ఫరట్ పి కంపెనీలో వచ్చేసి ఇప్పుడు మీకు పాబమ్ ఉందండి టీమ్ మేట్స్ చెప్తారు టీమ్ మేట్స్ తర్వాత కొంచెం టైమ్ తీసుకుని ఆ త అయ్యర్ పోజ్ చెప్తారు అయ్యారు అలా కొంచం టైం ల్యాగైద్ది
అది నిజమే కాకపోతే మనకి ఎక్కువ ఫ్యూచర్ ఫ్యూచర్ స్కోప్ అీయాన్ని ఎక్కువ దీంట్లోనే ఉంటాయి కదా ప్రోడక్ట్ బెస్ట్ కంపెనీస్ మీద
మ్ అవును
అది నిజమే కదా అంటే మీరు ఎక్కువ ప్రోడక్ట్ బెస్డ్ కంపెనీస్ మీద ఫోకస్ చేయాలే
ఓ సరే అండి ట్యాంక్యు